తిన్నావా
ఉన్నాం
అ అయిపోయింది ఏం చేస్తున్నారు
ఏం లే ఆఫీస్ లో ఉన్న ఊరికే
మీరు చేసే వర్క్ గురించి ఏమైనా చెప్తారా కొంచెం
మకువేదు చేయ
హ
సో ఒొక్క స్కూటీ నా దగ్గర ఉండే స్కూటీ వచ్చేసి మూడు ఉన్నాయి ప్రెజెంట్ కంపిణీ వచ్చేసి లియో స్పాట్ మ్యాక్స్
ఆా
మ్యాక్స్ లో వచ్చేసి బ్యాటరీస్ ఫైవ్ ఉంటాయి స్పాట్ లో బ్యాటరీస్ ఫోర్ ఉంటాయి
ఆ
వియో లో ఫైవ్ ఉంటాయి బ్యాటరీస్ ఒక చార్ చెరవైర్ వస్తుంది ఒక చఛార్జర్ వేరు వస్తుంది ప్రైజ్ వచ్చేసి స్పాట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ మ్యాథ్స్ వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్
మీరు ఎప్పుడైనా టెస్ట్ ట్రైవ్ చేస్తారా ఆ స్కూటీస్ మీరు వర్క్ చేసే ప్లేస్లోనే చేస్తారా ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్
నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా స్మూత్గా ఉంటుంది సో అమ్మాయిలకి అయితే చాలా సేఫ్ అమ్మాయిలకి చాలా బెటర్ ఎందుకంటే రివర్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు
అంటే ఏం డిఫరెన్స్ నార్మస్ స్కూటీస్ కి ఎలక్ట్రిక్ స్కూటీస్ కి డిఫరెన్స్ ఏంటి అబ్జర్వ్ చేసినారా మీరేమన్నా అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నార్మల్ స్కూర్టీ డ్రైవ్ చేసినది
నార్మల్ స్కూటీ నార్మల్ స్కూ అయితే రివర్స్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు సో అప్పుడు ఈ ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చేసి నా బట్ట ఉంటుంద అన్నమాట ఇక్కడ ఒక చిన్న బటన్ ఆర్ అని ఉంటుంది దాని మీద రివర్స్ చేసుకోడానికి దాన్ని నొక్కినా మనకు వెనక్కి వెళ్తంది
ఓకే
రివర్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది డ్రైవింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది
హ ఒకవేళ మీరు సజెస్ట్ చేస్తే ఎట్లాంటిది స్కూతి సజెస్ చేస్తారు తీసుక ండ వాళ్ళకి
తీసుకోవాలనుకునే వాళ్ళకైతే లియో అయితే బెటరు అని నా సజెషన్ ఎందుకంటే స్పేసియస్ గా ఉంది ఇక లోపల డిక్కీ లో లోపల చార్జర్ వేరు పెట్టుకోవచ్చు హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా మిగతా దాంట్లో కొ వచ్చేసి లియో మ్యాక్స్ వచ్చి స్పాట్ మ్యాక్స్ వచ్చేసి అవి కొంచెం స్పేస్ తక్కువ ఉంటుంది చఛార్జర్ వరకు ఒకటే స్పేస్ ఉంటుంది
అవు
లీయో అయితే బెటర్వా అని నా ఫీలింగ్
ఆ హెల్మెట్ కూడా ప్రొవైడ్ చేస్తారా మీరు
లేదు లేదు
ఆ అంటే ఏమన్నా ఆఫర్ లో ఇవ్వచ్చు కదా అంత కాస్ట్ పెట్టి ఆ స్కూటీ తీసుకున్నప్పుడు అట్లా ఇస్తే బాగుంటుంది తీసుకోవడానికి కూడా మేము ఎంజాయ్ చేస్తాం
ే ముందు చూడాల ఈ విషయం గురించి కొంచెం ఆలోచిస్తాం
ఆ అంటే మీరు తెలిసిన పర్సన్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము మీరు కొంచెం ఇట్లా ఆ చప్తే బాగుంటుంది ఓనర్ వాళ్ళకి మా దగ్గర ఉన్నారు ఇంకా తీసుకోవడానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు చెప్తాను నేను వాళ్ళ కూడా ఇట్లా బైక్స్ ఉన్నాయట ఆఫర్స్ ఇట్లా ఉన్నాయి ఆ అడ్వాంటేజెస్ కానీ నేను చెప్తాను మీరు చూడండి కొంచెం మాకు హెల్ప్ చేయలేతే మేము కూడతీసుకుంటాం
ఓకే అండి తెలిసిన వాళ్ళకైతే పేమెంట్ కొంచెం తగ్గించుకుంటాము
ఆ థౌజండ్స్ లోనా
తౌసండ్ తథౌసండే ఇకా ప్రతి చార్జర్ వైరు బ్యాటరీస్ బండి మొత్తం అంతా వన్ ఇయర్ గ్యారెంటీ ఉంది మధ్యలో మీకు మీకు సర్వీసింగ్ కూడ ఫ్రీనే ఫ్రీ వన్ ఇయరు ఇంటిక వచ్చి సర్వీసింగ్ చేస్తాము
మంచిది సూపర్
మీరు కాల్ చేస్తున్నారంటే ఇంటిక వచ్చి ఏది ఎనీ ప్రాబ్లం బండి గురించి ఏ ప్రాబ్లం ఉంది అని తెలిసిన ఉంటనే మాకు ఫోన్ చేస్తే మీ రాలేని సిచ్యుయేషన్స్లో మేము వచ్చి మేమే సర్వీస్ చేసి
ఫీడ్బ్యాక్ ఇచ్చారా మీ దగ్గర ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు అంటే బైక్స్ తీసుకున్నారు కదా వాళ్ళు వచ్చేమని చెప్తున్నారా
బాగుంది బండి బాగుంది